హలో బాలు
ఏయే నేనూ స్వప్న నీ
ఆ ఓకే ఓకే
ఎలా ఉన్నావ్
నేను బానే ఉన్నాను
ఉమ్ మన్ మన మాన పండగ్ పోయి మేం మాట్లాడుకున్నాం. మాన్
ఆ ఓకే ఓకే
జి యాల్ దా ఇంద సంగలాంతి ఎలా ఎలా జరుపు కొన్టారు మీ ఉల్లో
మా ఊళ్ళో టంకాంత్ తీ ఈ మొన్నే భోగి పిల్లల్కి భోగి పళ్ళు పోతారు. కొంతమంన్నాయిత్ తే బొమ్మల కొడువు పెట్తరు. తంక్రంతి తంక్రంతి నాదు ఆ ఉ గాడి పతడు తెట్టదు. ఆదిత్యడు బూదడు వంటకాదు తేతడు కానప నడేమో కోదిం పన్నడు బక్కత్తడు ఇతు బకు కాడు ఈ ఊర్లో ఎలా తెతదు
మా మా ఊరిలో కూడా సంక్రాంత్ పష్టు బండగా చేత్తరు భోగి, సంక్రాంతి, కనుము చేస్తారు. ఫస్ట్ ఏమో భోగి రోజు భోగి మంట చేస్తారు. భోగి మంట తర్వాత సాయంత్రం. చిన్న చిన్న పిల్లలు నుండి భోగిపోలే వతరు. సంక్రాంతి రండ్ సంక్రాంతి సంక్రాంతి రోజ్ కొత్తబట్లేసుకొని హ్మ్ బోజ పందవాలంగ బెంద్రవాల గి పెద్ద వాల్గు వంటలు వండి పెడతారు మీకు
అవును మాకు కూడా మా పెద్దవాళ్ళకి పూజదు బొట్లు ఎట్టి దన్నలు పెతరు. అతరామ్ ఊదప్ప అది కాదు.
అహ
ఉగాది ఎలా చేత్కంతారు మీరూ.
ఉగాది, ఉగాది కూడా ఉగాది అయిపోయినంక చేసుకుంటున్నాం.
ఉగాది పచ్చడి చేతావా నువ్వు.
నేనా నేనైతే ఒకసారి ట్రై చేశా కాని అందు బా రాలేదు అది.
నేను చేతాను పర్లేదు బానే వచ్చింది. కానీ పాపు ఎకువ ఏతేను ఏదో
మ తెన్న నందన్న నాని ఉప్పు, కారం. వాళ్ళని ఇచ్చస్త చింత పండు.
అవును కొంత మంది యితే చట్నీ లాగా కాకుండా నీళ్లలాగా చెతరూ.
అవు
ఎలా చేర్తారు.
విగ్రహం పెడతారు నైన్ డేస్ నైన్ మీ మే మై డ్ మా షాప్లో పూజ్చేస్తము. హూ పూజ్ చేస్తము అందే మీరు.
మేము పదిలోదు పెద్దాం గుళ్ళో అయితే బాగా చేచదు పదిలోదులు ప్రస్తాదం పెట్టారు.
అవునవును.
ఏవొ క అమ్మ వాడు అవుతాదం ఎత్తదు.
అవును
మా వాదులు లోజూ అయి. టే మాకు పుట్టకు కాదు ఇచ్చారు.
అవు
లక్ష్మీ దేవి అమ్మ వాదయితే గాజులు ఇత్తదు.
మ్మ్ మ్మ్.
విజయవాడ లో అయితే ఇంకా బాగ కట్టే.